హలో హయ్
హాయండి బావున్నారా
బావున్నానండి మీరు బావున్నారా
ఆ బాగున్నానండి.
ఈ రోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము మీరు చెప్తారా లేకపోతే నేను చెప్పాలా టాపి పిక్ గురించి
చెప్పండి
ఆమ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందామా చదువు గురించి దాని ఇంపార్టెన్స్ గురించి ఉమ్ ఆ మీ దృష్టిలో చదువు అంటే ఏంటి
చదువు మనకి రెక్స్పెట్ ఇస్తుంది చదువు మనల్ని ఒక మంచి లెవెల్ లో ఉంచుతుంది. చదువుకోవడం వల్ల చాలా చాలా మనకి తెలియని విషయాలు చాలా తెలుసుకోవడము జీవితంలో ఒక రెస్పెక్ట్ ఇస్తుందండి. చదువు
ఓకే ఆ మీరు అన్నట్టు చదువు అనేది అంటే మనకి రెస్పెక్ట్ ని ఇస్తుంది కానీ చదువే అన్ని అని మాత్రం చెప్పకూడదు అంటే ఇప్పుడు కొంతమందికి చదువు అబ్బుతది కొంతమందికి అబ్బదు అనమాట అంటే లైక్ చదువుకోగలుగు తారు కొంతమంది చదువుకోలేరు కానీ చదువు ఎంత ఇంపార్టెంటో మనకి తెలివితేటలు కూడా ఉండాలండి చదువుతో పాటి చదువు మనకి డిగ్రీ ఇస్తుంది ఆ డిగ్రీ వల్ల మనకి రెక్స్పెక్ట్ వీళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళు గొప్ప స్టేజ్ లో ఉన్నారు అని జెప్పేసి ఇస్తది ఆ మనం ఇప్పుడు ఇంకా చదువుకునేటప్పుడు అంటే ఒకరి మీద ఒకరి పోటీతో చదువుతారు కొంతమంది బాగా చదివేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ చదివే వాళ్ళు ఉంటారు మనం బాగా చదివే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి అంటే చదువు అ అంటే కొంతమందికి లేట్ ప్రాసెస్ ఉంటది కదా చదువు అర్ధం చేసుకోలేని వాళ్ళకి టైం పడుతది అలాంటి వాళ్ళని మనం తక్కువ చేసి చూస్తూ ఉంటాము అలా అంతా చేయకూడదని నా అభిప్రాయం అండి. మీరు ఎప్పుడైనా స్కూల్ లో అబ్సర్వ్ చేసారా అంటే ఒక టీచర్ ఒక బాగా చదివే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి చదవని వాళ్ళకి తక్కువ చేయడం పట్టించుకోకపోవడం అల జరుగుతది. ఆ అలా ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా
అలాంటి విషయాలు అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు కానీ కానీ కొంచెం ఆ టీచర్లకి కొంచెం ఉంటుంది వీళ్ళు బాగా చదివేవాళ్ళు వీళ్ళు ఇంకా బాగా చదువుతారు కాబట్టి వీళ్ళతో ఎక్కువ చదివించడం తర్వాత వీళ్ళు చదవనివాళ్ళు కదా వాళ తో ఎట్లా చద్వరు కదా అని వాళ్ళని పట్టించుకోకపోవడం ఇలాంటివి కొన్ని కొన్ని చూశాను కొన్ని కొన్నిసార్లు చూసాను కానీ ప్పుడు అనుభవం పొందలేదండి కానీ నేను అంటుండేది చదువు రెస్పెక్ట్ ఇస్తుందని ఎలా అంటున్నారు అంటే ఇప్పుడు చదవని వాళ్ళు చాలా మంది ఉంటారు బయటికి వెళ్తే సొసైటీలో కూడా చదువుకున్న వాళ్ళకి ఇచ్చినంత రెస్పెక్ట్ చదువు చదువుకొని వాళ్ళకి ఇవ్వరు నేను ఆ విధంగా చెప్తున్నాను ఎలా అంటే రెస్పెట్ రెస్పెక్ట్ ఎలాగా అంటే మనం ఎక్కడైనా వెళ్తున్నప్పు డు కానీ ఎక్కడికైనా ఫంక్షన్స్ కెళ్ళినప్పుడు కానీ ముఖ్యంగా ఫంక్షన్స్ కెళ్ళినప్పుడు ఆ మంచిగా చదువు కొని ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చినంత రెస్పెక్ట్ చదువుకోని వాళ్ళకి ఇవ్వరు కదా ఆ విధంగా
అవును అది కూడా నిజమే మనకి రెండు విధాలుగా రెస్ అనేది వస్తుందిండి ఒకటి చదువుకని మంచిగా పొజిషన్ లో ఉండి బాగా సంపాదిస్తుంటే డబ్బులు వాళ్ళకీ రెస్పెక్ట్ ఇస్తారు సెకండ్ ది మనం బిజినెస్ చేయడం అలా చేసి బాగా మంచిగా వచ్చి ఉంటే బాగా సంపయించి ఒక పొజిషన్ లో ఉంటే అలా కూడా రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ మనం కొంతమందికి ఏంటంటే చదువుకొని మంచిగా అంటే పెద్ద స్థాయిలో ఉండి అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఇంకొక ఇంకొక వైపు ఏంటంటే బిజినెస్ సన్మాట ఇలా బిజినెస్ పెట్టుకొని ఆ బాగా సంపాదించుకొని అంటే వాళ్ళకి చదువు అబ్బాకపోయినా తెలివితేట్లు ఉంటాయి కదా తెలివితేటలతోనే వాళ్ళు డబ్బులు సంపాదించుకొని అలా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉ ఉంటారు ఇంకా చదువు అనేది ది ఇంపార్టెంటే బట్ చదివే అంత సర్వస్వం అయితే కాదు కొంత మందికి చదువు ఇంపార్టెంట్ అంటే లైక్ ఇప్పుడు చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వాళ్ళయితే వాళ్ళ వాళ్ళకి వేరే సోర్స్ ఏ ఉండదనమాట ఇన్కమ్ సోర్స్ అలాంటి వాళ్ళు వాళ్ళకి కష్టపడి చదువుకొని ఒక పొజిషన్ కి వస్తే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది కానీ ఇంకొక వైపు ఏంటి మంచిగా బిజినెస్ ఉండి బా డబ్బులు సంపాదించే వాళ్ళ వాళ్ళ పిల్లలకి అంత అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ ఉంది కదా ఒకవేళ వీళ్ళకి జాబ్స్ రాకపోయినా కూడా దీంట్లో సర్దుకుంటారు అనమాట అలాగా ఇందాక నేను ఒక టాపిక్ చెప్పాను కదా అదే మన స్కూలో ఇలా ఫేస్ చేసారా ఏమన్నా అని చెప్పి పేసేసి అలా మీరు అంటే మీ ఫ్రెండ్స్ కి కానీ మీకు ని అట్లా ఏమైనా చూసారా అంటే బాగా చదివాలని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చదవని వాళ్ళకి ఇట్లా అని చెప్పేసి మీ లైఫ్ లో ఏమై అ ఏమైనా సిచ్యువేషన్ ఉందా
నాలా నా లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్స్ అండి ఆ కొన్ని స్కూల్ లల్లో చదివే వాళ్ళందరిని ఏ సెక్షన్ చదనని వాళ్ళందరిని బి సెక్షన్ ఇలా డివైడ్ చేసేవారు కదా అప్పుడు టీచర్స్ అందరూ వాళ్ళు వాళ్ళు బాగా చదువుతవారని చెప్ప చెప్పి ఆ వాళ్ళని ఎక్కువగా మోటివేట్ చేసి చదవని వాళ్ళని ఎక్కువగా తిట్టడం ఇలాంటివి నేను ఫేస్ చేయలేదు కానీ నేను చూశాను నేను చూసాను ఆ ఆ వీళ్ళనీ ఏ ఎక్కడైనా స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా కానీ వాళ్ళనే ఫస్ట్ గా ఏదైనా ఫంక్షన్స్ లో ముందు పెట్టడము వీళ్ళ అందరూ చదవరులే వీళ్ళనే వీళ్ళని పెట్టడము ఆ తిట్టడము ఇలాంటివి నేను చూసానండి ఫేస్ అయితే చేయలేదు నా లైఫ్ లో ఫేస్ చేయలేదు కానీ వేరే వాళ్ళ లైఫ్ లో జరిగినప్పుడు చూశాడు
ఓకే ఆ నా నేల్ కూడా అంతే నేను ఎప్పుడు అట్లా అయితే ఫేస్ చేయలేదు కానీ నేనైతే నాకు ఒక్క దాంట్లో బాధ అనిపించేది అంటే నాకు మ్యాథ్స్ నాకు అంతే మ్యాథ్స్ స్కూల్ అంటే కొంచెం లోయర్ సెషన్స్ లో ఉన్నప్పుడు బాగా చదువుతుంటి బట్ వే అయితే నేను హై స్కూల్ కి వెళ్ళాను ఇంకప్పుడు మాథ్స్ అసలు నాకు ఇంకా ఒక టీచర్ వలన నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది అనమాట చదవాలని ఇంట్రెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ పోయింది మా కజిన్ సిస్టర్ ఒక అమ్మాయి ఉంది నా క్లాసే ఉంటుండే ఆ అమ్మాయి ఆ అయితే ఆ అమ్మాయి బాగా చేసేది అనమాట మ్యాథ్స్ అందుకు ఆమెకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి ఎక్కువ మంచి మాట్లాడేవారు నే అంటే నేను ఓన్గా చేసిన ఓన్గా రాసిన నేను కాపీ చేసేదాన్ని కాదు మంచిగా రాస్తుంటి అంటే నాకు ఎంత వస్తుందో అంతే రాస్తుంటి మా సార్ వచ్చేసి నాకు దానికి నువ్వు ట్రై చేయగలవు అంటే మోటివేట్ చేసేవాడు బట్ మోటివేషన్ లోనైనా ప్రతిసారి నీకు రాదు అన్నట్టుగా చెప్తున్నాడేమో అన్న గిల్ట్ ఫీలింగ్ నాకు ఉండేదనమాట చాలా అసలు చాలా ఫీల్ అయ్యేదాని అనమాట అంటే కజిన్ సిస్టర్ కదా తన ముందు నేను తక్కువ అవ్వకూడదు అని ఉంటది కదా మనకి చిన్నగున్నప్పుడు ఒక కంపేర్ చేస్తే మనం తట్టుకోలేం ఇప్పుడు మనది మనకు ఉంటది వాళ్ళది వాళ్ళకు ఉంటది నాకు హిందీ సబ్జెక్ట్ బాగోస్తది ఆమెకి హిందీ రాదు ఆమె మ్యాథ్స్ బాగా చేస్తది నాకు మ్యాథ్స్ ఒకటి నేను చేస్తుంటి స్కూల్ లో ఉన్నప్పుడు బట్ కొంచెం పెరిగే కొద్ది ఒక టీచర్ వల్ల నాకు ఇక ఇంట్రెస్ట్ పోయిందనమాట చేయాలని ఇంట్రెస్ట్ పోయింది
నా లైఫ్ లో నా లైఫ్ లో నాకు హిందీ చాలా కష్టం కష్టం అండి నేను మ్యాథ్స్ చేస్తా టూ మీరు నాకు ఆపోజిట్ యహ్ నాకు మ్యాథ్స్ ఇష్టం కానీ హిందీ చాలా అసలుకి ఎంత కష్టం అంటే చూస్తేనే భయం వేసేది హిందీ క్లాసెస్ అ బ్బా హిందీ క్లాసా నేను ఇప్పుడు చదవాలనే నాకు రాదు కదా ఒక టెన్షన్ అసలు ఎగ్జామ్స్ టైమ్ లో అయితే చాలా షివర్ వచ్చేది హిందీ సబ్జెక్ట్ ఎగ్జామ్ రాయలండి
ఊ ఊ యాక్చువల్ గా నాకైతే అ
మ్యాథ్స్ అంటారా ఇంగ నాకు కూడా మ్యాథ్స్ లో ఒక టీచర్ వళ్లకే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నేను చిన్నగున్నప్పుడు మ్యాథ్స్ లో బాగా చేశానని చెప్పి ఒకసారి ఒకసారి మంచిగా గిఫ్ట్ ఇచ్చిండే అప్పటి నుంచి నేను ఇలాంటి గిఫ్ట్ చాలా తీసుకోవాలి అని చెప్పేసి అప్పటి నుంచి మ్యాథ్స్ బాగా చదవడం స్టార్ట్ చేశా అలాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది
ఓకే అదే ది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదంటే మనకు వచ్చే టీచర్ ని బట్టి మనం డిసైడ్ అవుతాం అనమాట నాకు హిందీ సార్ అంటే చాలా రెస్పెక్ట్ ఆయన చాలా డిసిప్లిన్ అనమాట వర్క్ అంటే వర్క్ పర్ఫెక్ట్ ఉంటుండే అనమాట అతని మీద రెస్పెక్ట్ నాకు హిందీ మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చింది సార్ ఏంటంటే ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుండే ఇప్పుడు నువ్వేదన్న తప్పు రాసావని అంటే అస్సలు మా క్లాస్ ఏమైనా ఎగ్జామ్ జరిగింది ఏమైనా రాసామనని అంటే మా పేపర్లో బ్లూ పెన్ కన్నా రెడ్ పెన్ ఇంక ఎక్కువ ఉంటుంది అన్ని మిస్టేక్స్ ఎతుకుతుండే అన్నమాట అసలు అంత పర్ఫెక్షనిస్ట్ అనమాట సార్ ఇంగా డిసిప్లన్ ఇంగా ఆ సార్ మీద ఉన్న రెస్పెక్ట్ తో నాకు హిందీ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చి బాగా చదివేదాన్ని అంటే నేర్చుకోవాలి అనే ఆత్రుత ఉండదనమాట సార్ వాళ్ళ అనమాట అది మ్యాథ్స్ ఏంటంటే చెప్పా కదా వచ్చే ఒక టీచర్ వల్ల నాకు ఇంట్రెస్ట్ మొత్తం పోయింది తప్పుజేసి ఆమె అసలు ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఏంటండి ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి బోర్డు మీద రాయాలి అలా కాదు ఆమె ముందుగా నోట్స్ ఇచ్చేస్తది బోర్డు మీద రాయమని చెప్తది వేరే అమ్మాయికి ఇచ్చి మేము అది కాపీ పేస్ట్ చేస్తాం అలా అయితే ఎలా వస్తదండి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతది ఆ
మ్యాథ్స్ అంటే మనం ఎక్స్ప్లోర్ చేయాలి
ఆ ఒకటి రాసి దాన్ని ఎలా వచ్చిందని మొత్తం మొత్తం తీసి తీసి చెప్తే అర్ధం అయితది అలా కాకుండా ముందుగానే నోట్స్ చెప్పేసి తర్వాత వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం వస్తది ఏం రాదు మళ్ళీ ఒకే అట్లా జరుగుతుండే ఇంకా హిందీ హిందీ చాలా ఈజీ అండి మీరు ఇంట్రెస్ట్ పెట్టారని అంటే అంటే లాంగ్వేజ్ కదా మనకి సబ్జెక్ట్ గురించి పక్కన పెడితే లాంగ్వేజ్ మనం బయటకి ఎక్కడైనా ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో ఏంటంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడుతు తారు అదే నువ్వు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకున్నావనింటే ఎవరితో అయినా కొత్త పర్సన్స్ తో మాట్లాడొచ్చు కదా
అవును కానీ ముందు నుంచి ఒక ఫీలింగ్ ఉండిపోయింది కదా నాకు రాదు నాకు కష్టం అని చెప్పేసి ఏదైనా ఒక్కసారి మనకి మన అసలు పడిపోయిందంటే మనకి చాలా కష్టం అండి అది మరి అంత ఫిల్ ఫుల్ ఫుల్ఫిల్ కావడానికి ఇంకేమి
అదే అండి ఒస అంటే సబ్జెక్ట్ గురించి అని కాదు కానీ మనం సర్వైవ్ అవ్వడానికి అయినా కూడా మనం నే చచ్చుకోవాలండి లాంగ్వేజ్ ఇప్పుడు మాథ్స్ అంటార మన ప్రతిగ్గర ఏమి ఈ క్వ్చన్స్ వేసి సాల్వ్ చేయండి బట్ లాంగ్వేజ్ కదా కొంచెం ట్రై చేయండి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడడంగాని చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకోవడం స్టార్ట్ చెయ్యండి దానికి హెల్ప్ ఫుల్ అవుతది మీకు
అవును నా ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు బాగా నేర్పిస్తారు వాళ్ళు కూడా
మంచిదండి అదైతే గొప్ప విషయం
అవును
ట్రై చేసి నేర్చకోడానికి ట్రై చే చేయండి ఏదో ఒక రోజు మనం ఎంతా పర్ఫెక్ట్ కాకపోయినా అట్లీస్ట్ మనం మనం సింగిల్ గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సర్వైవ్ అవ్వడానికి కొత్త మనుషులతో మాట్లాడన దానికైనా పనికి వస్తుంది ఈ లాంగ్వేజ్
ఒకరు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు
మ్ మ్ అది మంచి విషయం ఇప్పుడు మనకు రానిది ఏదో ఒకటి ట్రై చేసి నేర్చు కోవాలన్నమాట ఇప్పుడు పక్కన ఒళ్ళ కోసం అంటే మనం అంత దృష్టి పెట్టాం బట్ మన గురించి మనం ఉన్నప్పుడు మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి కదా నేర్చుకోవాలి మనకి ఆ అదే మనకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకునేస్తాము మీరు సీరియల్స్ అట్లాంటివి చూసినా కూడా వస్తుందండి చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకోవచ్చు
అవున అండి నేను కఖచ్చితంగా ప్రయత్నిస్తాను అండి నేను ఈసారి నుంచి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను ఎలాగో హిందీలో హిందీని కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూసి
హు ఓకే అండి చాలా మంచి విషయం అది అయితే ఆ ఇంకా ఏమైనా మాట్లాడేసినట్టున్నాయా అండి టాపిక్స్
ఇంకా ఇంకా అంతే అండి ఎడ్యుకేషన్ గురించి అంటే మనకి ఇంకా మీరే చెప్పండి ఇంకా ఏమన్నా టాపిక్స్ ఉన్నాయ
ఇంకా నాకు తెలిసి ఎడ్యుకేషన్ అంటే అదే అదే మనం ఫెయిల్ అయ్యాం అని చెప్పేసి మనం ఏం చేసుకోకూడదు అలానే మనకి గొప్పగా ఏదేదో సాధించా అని కూడా గర్వం పడకూడదు రెంట్లోనూ మన అప్స్ అండ్ డౌన్స్ లో సేమ్ లా ఉండాలి ఎడ్యుకేషన్ అనేది జస్ట్ డిగ్రీ మాత్రమే అది మన కంప్లీట్ లైఫ్ కాదు బ్ర అది లేకపోయినా కూడా బ్రతకవచ్చు అది ఉంటే కొంచెం ఈజీ అవుతుంది బ్రతకడానికి అంతే అండి నా దృష్టిలో ఇంగ అంతకు మించి ఇంకా ఏం లేదు ఆ ఓకే అండి ఆ థ్యాంక్ యూ థాంక్యూ అండిమీరు కూడా చాలా బాగా మాట్లాడారు మీతో మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది
నాకు కూడా థ్యాంక్ యూ
ఓకే అండి బాయ్
ఓకే ఆటి బాయ్
హు